యాడతివి పెట్టొద్దు
చాలాహి ఇద్రయే స్కాయే హలో హలో ఆ వినిపిసుందా అది నేను శాలరీ జుసున్న అదేమన్నా కనిపించింది. ఇప్పటి ఏదైనా అన్ జు సునాది
ఆ
ఇందులో ఇవ్వలేదా మరి ఏంటి నేను ఎక్కడ చూస్త చ వేరే దాంట్లో చూసి ఇందులో చెప్తున్నాార అనిపిస్తుంది ఇన్ఫోసిస్ ఫౌండషన్ డీటు టాస్క్ ఐటి హవు ఇవన్నీ బ్రాంచేసా
నీ చూస్తే తెలుస్తది. నాకు అంటే గుర్తుకు లేద్
నేనిమీద్ది మీది ఇది ఇట్లా బేటా అంటే ఇప్పుడు వాళ్ళు ఇది పెయినింగ్ ఇచ్చేది అన్నమాట ఇన్స్ ట్యూషన్సు ఉహు అందులో ఇవన్నీ పెట్టారు గెట్స్క్యూడి గెట్ జాబా రెడీ అనేసి హు
ఆ
ఇందులో కూడా మళ్ళి లిమిటెడ్ సిడ్సే ఉంటాయంటా అయితే వాళ్ళు టూ డేసే టూ డేస్ ఇసున్నారు. ఈ టూ డేస్ లో కూడా మనం ఫస్టే రేజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఓ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. మనవట్
హు అందుకనేసి నేను మీకు ఫస్టు మీకుపెట్టా మీరేం రెస్పాండ్ అవ్వలేదు అయినా మీర్ అదే సరే ఎలాగో మీరు నంద్యాల్లో ఉన్నారు. కదా అవుతాదో లేదో అనేసి నీన్ కూడా వదిలేసా. నేను చేద్దాం అనుకున్నా గాని, నాకు ఇది రంజాన్ అయుండి. డై ఈ వెళ్లి రావాలంటే నాకు కాదు కదా ఫాస్టింగ్స్ ఉండి. సమ్మర్ స్టార్ట్ అయింది బస్సు లోడై డైలీ వెళ్ళి రావాలంటే కొంచెం రిస్క్ అయిది అనేసి మా డాడీ వద్దన్నారు.
హుహూ
నీన్ జాయిన్ అవ్వలేదు అందులో మళ్ళీ త్రీ మంత్స్ కి పెడతారు ఒక్క ఇది.
పెడితే అప్పుడు చూడొచ్చులే
ఐ ఎవ్రీ త్రీ మంత్స్ కి పెడతారు. ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు ఐటీ హబ్ లో చేసున్నారు. కాకపోతే వాళ్ళది నైట్ షిఫ్ట్ వాళ్ళి టీ ట్రైనింగ్లో సిక్సటీన్ కే ఇసున్నారు.
మా ఫ్రెండ్ కూడా ఒక్కమ్ చేసుంది కానీ
హు
ఖమ్మంలోనే చేసున్నదాన
ఎక్కడ
అంత ఏం తెలిదు కానీ నార్మల్ చేసుందని తెలుసు
అయితే మా ఫ్రెండ్ని తెదంటే నేను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అప్పుడు నాతో పాటు ముస్లిం అమ్మాయి ఉండే ఒక అమ్మాయి
ఆఆ
కో ఓ కోచింగ్ చేసుకుంటూనే నార్మల్ గా ఇక్కడ ఇంటర్వ్యూ ఉన్నని ఉన్ దేనేసి చూసి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే తను సెలెక్ట్ అయిపోయింది. అక్కడ ఏంటిదంటే ఫ్లూయంట్ ఇంగ్లీష్ కావాలి కొంచెం నాలెడ్జ్ కావాలి అంతే
ఏమేం కావాలి
ఫ్లూయంట్ ఇంగ్లీష్ ఉండాలి మంచిగా మాట్లాడాలి
ఓకే ఓకే మరి మనకు లేదుగా
కొంచం వచ్చి ఉన్న ఎం కాదు ఆహా అదే కొంచెం వచ్చి ఉన్న ఏం కాదు లేగాని కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఇప్పుడు తనకంటే ఏదో ఇంజనీరింగ్ పర్పస్ గా అడిగాడు తనకి
ఆహా
హు అదేదో బిరీడి ఎసి కన్ చూపించమన్నారంట ప్రాజెక్ట్ లాగా తన చేశాక సరే అనే ఆసి మళ్ళీ మీమ్ నీకు తర్వాత కాల్ చేస్తామమ్మ అని చెప్పేసి, ఆఫర్ లెటర్ ఇచ్చారంట మళ్ళీ తర్వాత.
అంతే వస్తుదిలే ఆఫర్ లెటరు
హు ఆ ఆఫర్ లెటరు ఇచ్చేసి తను జనవరి సే లేల్వంత్ ఇక్కడ నుంచి జాయిన్ అయ్యింది
జన్వర్ లవెన్ంత కా
ఆహ జాయిన్ జాయిన్ అయింది ఇప్పుడు ఫస్ట్ మంత్ టూ మంత్ శాలరీస్ కూడా తీసుకుంటాను వాళ్ళకి త్రీ మంత్స్ ట్రైనింగ్
ఆహా
మొన్న మొన్న మెసేజ్ చేస్తే ట్రైనింగ్ అయిపోయింది జాబే చేస్తున్నా రిక్రూట్మెంట్ అంటా మరి టి నీ రోల్ ఏంటిది అని అడిగితే రిక్రూట్మెంట్ అని అన్నది
ఉహు వాళ్లు ఏం అన్నా జాయినింగ్ ఉంటది ఏమో మరి అంటే ఆమె రోల్ జాయినింగ్ చేపియడం అ
ఉ అవును
అదే ఉంటది హు
అయితే నాకు కూడా ఇగ ఇంట్రెస్ట్ అనిపించింది లేగాని అక్కడ తనది నైట్ షిఫ్ట్ టు తన లోకల్
హు ఏం కాదులే ఆమెకి
హు అయితే ఇగ వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు తనకి ఎట్లాగో బయటికి పంపాలనేసి కోచింగ్ ఇచ్చారు ఇన్స్టిట్యూట్లో
ఉహు
ఇంకేంటిదంటే బయట కాకుండా ఇక్కనే దొరికింది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఓకే అన్నారు ఉహు అదే హు ఇప్పుడు అట్లాలాకున్నా వాళ్ళకి అన్ని ఒకక్కేసారిగా వస్తాయి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కోపరేట్ చేసి కూడా బయటకు పంపిస్తా అన్నా కూడా ఆమెకి ఇ
అయితే ఇప్పుడు ఉ ట్రైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటది
త్రీ మంత్స్ అని చెప్పింది కానీ త్రీ మంత్స్ కంప్లీట్ గా అవ్వలేదంట టూ మంత్సే ఇచ్చారంట
ఆహా అయితే ఇప్పుడు ఆమెకి
జాబే హు జాబ్ చేస్తుంది ఆ ఇగ తను చేసేదాన్ని బట్టి ఇగ ఇయర్లీ కొంచెం కొంచెం పెంచుతారేమో మరి
ఆహా మరి మీరు కూడా కనుక్కొని వెళ్ళండి బానే ఉంది కదా
కాకపోతే తన ఏమంటుంది నేను అడిగి అడిగితే నైట్ షిఫ్టింగ్స్ కదా నా డే షిఫ్టింగ్ గురించి మనకేం తెలియదు వాళ్ళ మ చెప్పరు అని చెప్తుంది ఇప్పుడు అబ్బాయిలు అయితే తెలుసుకుంటారు అటో ఇటో ఎటో కాని అమ్మాయి ఎం తెలుసుకుంటారు ఈ అమ్మాయి వెళ్లనే వెళ్ళదు హు
ఆ
ఇలా అనేసి ఇక అడగలేదు ఇక నేను కూడా ఒకసారి అడిగితే తను అట్లా చెప్పింది సరే నేను కూడా అమ్మయిలకు ఎం తెలుస్తదిలే అనేసి నేను వదిలేశా తెల్సా నెక్స్ట్ డేనే నాకు ఇది నోటిఫికేషన్ వచ్చింది
ఆహా
ఇలా జాబ్స్ ఉన్నాయి ఐ మీన్ ట్రైనింగ్ ఉంది అనేసి అంటే నాకు ఏట్లాగో ట్యాలీ వచ్చు కదా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అన్నట్టుగా నేను అనుకున్నా న డిటిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే సరే అది కూడా ఎలా ఉంటందో తెలీదు అది కూడా నేర్చుందాం ఒకవేళ వేలా టఫ్ ఉంటే ఒక వన్ మంత్ ఎందులో చేసి నెక్స్ట్ మంత్ కి టాలీ లోకు ఆ మార్చుకొని దాని బేసిడ్ జాబ్ చేసుకుందాంలే అనుకున్నా హు నేర్చుకుందాంలే అనుకుంటే సరే అనేసి
మా డాడీగా ఫాస్టింగ్స్ ఉండబట్టి రిజెక్ట్ అయింది.
చూసి ఇంక తర్వాత
అదే నీ నెక్స్ట్ త్రీ మంత్స్ దొరుకుతుంది కదా అనేసి చూస్తున్నాం అప్పటి వరకు కూడా ఏదో కొంచెం చూసుకోవాలి ఇక్కడ మన బ బంగ్లాలో బజాజ్ లో ఉందంట
ఊకేనే ఇస్తారంట హ్మ్మ్ బంగ్లాలో ఏముంటాయి అక్క నార్మలే కదా ఇక్కడ జాబ్స్
హ్మ్మ్
అక్కడ ఏంటిదంటే షోరూమ్స్ షోరూమ్ లో సూపర్వైజర్ అట్లా ఉంటారుగా ఇన్సూరెన్స్ ఇప్పుడు మీలాగనే ఏజెంట్స్ లాగా ఇంకా అట్లా ఇప్పించాలి దానికి టెన్ కె నే ఇస్తాడంట ఫీల్డ్ వర్క్
ఆ
అందుకనేసీ ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇక్కడ చేసాం అనుకో ఇక్కడనే స్టక్ అయిపోతారు అందుకని కొంచెం హైవి జావే చూసుకుందాం అన్నట్టుగా వెయిట్ చేస్తున్న హ్మ్మ్ వేరే ఉంటుంది ఆ అట్లా
అంటే చూసుకుంటే ఏం కాదులే మరి టెన్ టువెల్ అంటే రెండు మూడు స
మళ్ళీ అందులో ఏమైనా కట్టింగ్స్ ఉన్నాయి అనుకో అసలు ఏమి ఉండవు ఇక
అవును అంటే ద మీద ఇప్పుడు టెన్ థౌసండ్ అబవ్ శాలరీ వస్తే పిఎఫ్ కట్ అవుతది.
అవున
హ్మ్మ్ ఇంకా ట్వల్వ్ థౌసండ్ దానికి పోతే ఆడ టూ థౌసండ్ కట్ట అయితది. అంటే వర్క్ ని ఏదో ఉంటది దానికి ప్రాసెస్ కానీ కట్ అయితాయి నార్మల్ గా అయితాయి.
అవును అవును కట్ అయితాయి. ఇక అందుకనేసి నాకు ఇక్కడ ఇక అది ఇంట్రెస్ట్ కూడా లేదు ఇక్కడ మా అన్నయ కూడా ఖమ్మంలోనే ఉంటారు సరే అన సార్ చెప్పారు జాబ్ ఉమ్ అలా కొంచం కొంచెం ఫ్యామిలీ లో కూడా ప్రాబ్లం ఉంది. ఆటో ఎటో సెట్ చేసుకుందం అన్నట్టుగా ఆలోచిస్తున్నా ఉమ్
చూసుకోవాలే అటు ఇటు జాబ్స్ చూసుకోవాలే అటె ఏమైనా ఎగ్జామ్స్ పెడితే రాయాలి. అన్నట్టుగా ఉంది.
ఏం ఎగ్జామ్స్
అట్లా రాద్దాం అన్నట్టుగా
ఊ ఎంతున్నరు తాపు మగ్గు
ఇప్పుడు మీరు మొన్న మొన్న మీకు నేను పెట్టా కదా అది గవర్నమెంట్ జాబ్స్ కోసం అనేసి అదేదో టిఎస్పియా అది
అయితే ఏమైంది
నేను
మొన్న పెట్టారు నేను ఈ వంట ఏదరు అనుకోవాలి అని
టీఎస్పిఎస్ మీరు దేనికోసం ఇది అనంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం అంటే మీరు చేస్తారా అని మీరు నన్ను అడిగారుగా
అవునా అడిగిన్నా
అది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఊ అది చేసుకుని ఆ ఇప్పుడు మీరు ఎట్లాగు బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే గవర్నమెంట్ బ్యాగస్ గురించి కూడా రాస్తున్నారు కదా
ఊ
మీది కంపల్సరీ ఉండాలంట వన్ మినిట్ నేను వాట్సాప్ లో చూస్తా ఆగండీ మీకు మళ్ళీ రీసెండ్ చేస్తాను
అదేనా రమ్ము ఉ ఉ ఐదో పేజీలో మాటకను
మీది మీరు ఆరోజు చూసారా మీ వాట్సాప్ లో చూడండి నా వాట్సాప్ నేన్ రి స్టార్ట్ చేస్ పైది
ఊ చూస్తన కాబోర్డ్ ల వెట్టి నువ్ అయ్యో నా దాంట్ల లేదు ఆ ఐట్
ఒక నిమిషం ఆగండి నేన్ చూస్త
స
ఇగ మీకు పెట్టా చూడండి అది అది పైస్ డే
అ
నా రూమ్ నాకో